అ
హలో ఆ మొన్న అవి నోటిఫికేషన్స్ ఏదో కోర్టు వచ్చినాయి పెట్టుకుంటే అయిపోవు కదా
అర్థం కాలే
కోర్టువి ఆ టెండర్ పోస్టులు అవి ఇవి వచ్చినాయి కదా
అవును ఎంతవరకు చదివిల్లు మీరు
నిన్న ఇంటర్ కానీ మీరు పెట్టుకుంటే అయిపోవు కదా అ అంటున్న నేను పెట్టుకుందా అనే ట్యాంక్ ఆ అటెండర్రో అదో ఇదో నేనేమో దీనికోసం అంగనవాడి కోసం ఎదురు చూస్తున్న ఆ
ఎలా అటెండర్ పోస్లు
కోర్టు అటెండర్ పోస్టులో
అది అది చేయాలేమో కోర్టు సంబంధించింది
ఆ కోర్టు సంబంధించింది కాని మాకు తెలిసిన వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు కదా దానికి ఎక్కువ ఉంటుంది వాళ్ళలో వాళ్ళనే పెట్టుకుంటారు మన దాకా రానీయరు పెట్టుకొని వేస్ట్ ఆరు వందలు వేస్ట్ టైం వేస్ట్ అని అన్నాడు
అవునా
అమౌంంటట్ వేస్ట్
మీకు దగ్గర ఓట్లు జరిగినాయా
మా దగ్గర అంటూ ఏం జరగలేదు
గ్రా మీది గ్రామ పంచాయతీ మున్సిపాల
అమ్మోళ్ళదే గ గ్రామ పంచాయతీ కిందనే వచ్చింది వాళ్ళ ఊర్లోనే వచ్చింది నాది ఓటు
అవునా మా అంటే ఈ మున్సిపాలిటీ మన మన్న జరిగి జరిగినాయి కాగానీ గ్రామ పంచాయతీకి అప్పుడు జరిగినయి కదా పోయిలా మరి
ఆ పోయినపోయి
మాకు ఓటికి మూడు వేలు మూడు వేలు మొత్తం ఆ ఏడు వేల దాకా వచ్చినాయి రెండే ఓట్లు కానీ మా దాంట్లో
ఆహా మా ఊర్లో ఎక్కువ ఇయ్యలే ఎక్కువ ఇయ్యలేదు
మా అమ్మ వాళ్ళళ్ళయితే మరీ తక్కువ నాలుగు వేల ఐదు వందలు ఇచ్చి
ఆ ఇక్కడ మా సైడ్ ఇవయలేదు ఎందుకనంటే ఆ సడా కొంచ ఏ ఎలా అంటే
మధ్యలోలే పైసలు తీసుకుంటారు ఆ మధ్యలోళు తీసుకుంటారు పైసలు
హ ఇప్పుడు నేనుండే ఏరియాలో కూడా నా ఓటు ఉంది అసలు కానీ మున్సిపల్ ఓట్ల కానీ దేనికైనా మీకు ఓటు ఇక్కడ ఉంది ఫలానా వాడడానికి కూడా ఊరుకు చేరు ఆ అసలు ఫోన్ కూడా చేయ్యరు ఏది చెయరు మాకు తెలియక అసలు ఓట అయితే వేసిొస్తా ఖచ్చితంగా
ఆహా
అక్కడికి వెళ్ళాక కూడా ఎవరు మాకే్యండి మాక వే్యండి అను అన్నారు ఏ మేమి ఎప్పుడన్నా ఎప్పుడన్నా ప్రచారానికి కావాలి వ్యక్తులు అని అంటే ఎవరన్నా వెళ్తారు కదా ఇక ఎప్పుడు నేను తీసుకెళ్లేద అని అన్నట్టు అంటే ఇ కొంచెం గల్లీలల్లో ఉంటారు కదా పెద్ద మనుషులు ఇట్లా పేర్లు రాయడానికి దానికి దీనికి తీసుకెళ్లేదు అన్నట్టు అప్పుడు ఏమన్న వస్తే రెండు వందలు మూడు వందలు అంతే అది ప్రచారం ఎన్ని దో ఉంటేయో దన్నిగా రెండు వందలు తర్వాత ఆడుగు ప్రచారం తీసుకవనోడు అప్పుడకపోయి ఎకి ోట్లు ఉన్నాయి కదా అని ఉ దారు కట్టా ఓటుకు డబ్బులు తీసుకొని వేయాల
అంటే ఇప్పుడు
అన్న ఈ మధ్య మరీ ఘరమమ్మ ఓడిపోయిన వాళ్ళు నిర్దాక్షిణంగా బాండబూతులు తిడతారు
హ
కానీ మన అంతరాత్మకి ఏందంటే వాళ్ళక ఏయమని తెలుసు కదా అ
హ
డబ్బులు తీసుకున్నందుకనా ఇంటికి ఒకలు అటొకటి ఇటోకటి ఎత్తే ఇ మాకు అతిట్లు తాకువు మా ఎవరు గెలిత్తే ఏంటి ఎవరు గెలితెంది ఎవరు గెలిచినా మనకి ఎవరు ఏది పెట్టేది లేదు చేసే
ఎవలు ఎవలు గేలిసినా ఈ రోజులళ్ళో వాళ్ల స్వార్థం వాళ్లే చూస్
ఆ అలాంటప్పుడు మనకు తిట్లు తాకకుండా ఇద్దరు ఉన్న ఓట్లు అ అట్టొ ఒకలు ఇటు ఒకలకేత్తే ఆ తిట్లేం తాకవు అని నా ఫీలింగ్ నేనయితే అట్లనే చేసిన
మ్ హు అందరు అట్లనేత్తరిగా
మ్
వాళ్ళు గెలిచినా ఇది ఇస్తాం అది ఇస్తాం అంటారు గానీ ఆ మాటలకే ఉన్నారు గాని ఏం లేదు
ఆ ఎట్లా వంగి వంగి వంగి దండాలు పెడతారు కాళ్ళు మొక్క మోక్క డానికి కూడా సిద్ధంగా ఉంటుం
మ్ ఓటు కోసం అమ్మాయి ఆ ఓటు మరి అది నీలబడితే వాళ్ళకి ఎంత డబ్బులు వస్తా
ఫుల్లు డబ్బులోత్తయి వాళ్లకి గెలుస్తే ఉ అమ్మ కొందరే ఐజేతారు కొందరే ట్రైనాట్ జాబ్ పర్పస్ అవి చేసుకుంటారు
ఈ మధ్య అప్పుడు అంటే ఎలక్షన్లు ఓట్లు సర్పంచ్ అంటే ఒక గౌరవం పదవి మర్యాద కోసం నిలబడే టోల్లు ఇప్పుడు ఏమన్నా అంటే అసలు ఘోరంగా వేస్ట్ రాజకీయాల
మొత్తం వేస్ట్ అ రేవంత్ రెడ్డి కూడా వచ్చిండు ఆ ఫ్రీ బాస్ ఒకట్ చేయించిండు గాని మహిళలకు ఇది నెలకు రెండు వేల ఐ కొందరు అంటారుగా అది మూడు రెండు సంవత్సర ఐతంది మూడు సంవత్సరం కూడా వస్తాంది ఏందిక ఆ ఏసి ఏమున్నా ఇ అందర అంటలుగా కె కేసీఆర్ మంచి చూడు కేసీఆర్ అప్పుడే కొంచెం మంచిగా ఉండేది ఇప్పుడు ఆయంత మరి దా
ఇప్పుడు మన నోర్లు కూడా ఎట్లుంటాయ అంటే ఏ కేసీఆర్ గారు తో ఏం కాలేదు అదిదిని వాళ్ళ దింపిచ్చిర్రు ఇప్పుడు ఈయన వచ్చినాంక ఈయన రాంగనే వాడు మంచిగా అంటారు మళ్ళీ ఇంకొడు రాంగానే ఇంకోటి మంచోడు
అంతేముంది కా రేవంత్ రెడ్డి ఒక ఫ్రీ బస్ అయితే మంచిగా చేసి మహిళలకి ఏమి ఇబ్బంది లేకుడా
అబాయ పిల్లలు పట్టుకొని ఏదన్నా ఎమర్జెన్సీ ఊర్లో పోవాలన్నా కూడా బస్సు లాప్తలేదు తెలుస ఎర్రటెండలో నువ్వు నిలబడు పిల్ల తల్లివే గాని బ్యాగులు వేసుకొని కూడా అస్సలు కాప్తాలేరు బస్సులు
ఓ ఏమైందంటే ఫుల్ అసలు ఫ్రీ బస్ అని ఇగ అందరు ఎక్కుడే ఇగ అందరు అమ్మాయిలు ఏ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంత దూరం ఉన్నాగాని ఎక్కుతనే ఉంటాల్లు ఫ్రీ బస్ అని
ఆ ఓ పది రూపాయల చార్జి గూ డా నేనైతే అసలుకు ఏమన్నా అంటే ఆటో మాట్లాడుకొని పోయి వస్తను ఈమె తోటి గాదు ఆ బస్సులులెక్కలేను ఇగ లేను
ఉ
వీలు కాకపోతే ఆటలు దొరకకుంటే కొద్ది దూరంగా ఉంటే నడుచకుంటూ పోయ్యొస్తాను కానీ ఇ లాంగ్ అయితే ఇదా అప్పద అన్నట్టు ఇట్న్నట్లుక్కుతాను
ఆ పల్లెటూళ్ళేఆడోళ్ళని ను తోలలేక పోతాల్ పాపం
హ్మ్ ఈ మరి ఆడోళ్ళు కూడా గంతే ఫ్రీ బస్సులకే ఎగబడతారు అసలుకు
అందరూ సిటీకి వత్తారిగ
ఆ
హ్మ్ సిటీకి వచ్చి నడుపుకుంటాల ఎం చేత్తరు కానీ సీటీలో అయితే అందరు రాపిడోలు మరి అయ్యే బుక్ చేసుకుంటారు ఎవరు కొంతమంది మాత్రమే హైదరాబాద్ లో బస్ ఎక్ తారు అంతే
ఫుల్లు జనం ఉంటారు హైదరాబాద్ లో ఫుల్లు రద్దీ ఎక్కడ ఏ మనిషి తెల్వదే తెల్వదు హైదరాబాద్ లో అయితే హ్మ్ అందుకే జాగ్రత్తం హైదరాబాద్లా
మళ్ళా ఎట్లా పడితే అట్లా తోలుతారు అసలుకు బస్సులు కానీ బండ్లు కానీ ఆటోలు కానీ
ఊ ఎప్పుడు యాక్సిడెంట్ అయ్యేది దెల్వాదు
అది ఎవలుతారు ఎవలు తప్పు అయినా కూడా
ఊ
కొండయి ఎళ్తానే ఈయనకు ఆచారం ఏం అర్ధం కాక అయితాను
ఊ
ఇంక వంట చేయాల్నే గా
అన్నం ఒండాలిగా బా మీరు
నేను కూడా రైస్ అన్నా చపాతి అన్నా చేత్తా
ఉమ్
ఏదో ఒకటి చేస్తే కొంచెం డైటింగ్ చేస్తానన్నత్ కొంచెం ఈమే డెలివరీ అయినాక కొంచెం నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది ఎందుకో ఇగ కొంచెం ఎక్కువగా చేయ్యలేను వర్క్ అనేసి కొంచెం అంటే కొంచెం ఓవర్ వెయిట్ అయినా డైటింగ్ చేస్తాన్నా ఇప్పుడు
డైట్ చేయమన్నారా మరి పాలెట్లొత్తయ్
ఆమెకు ఒక మూడు నెల్లేమో నాలుగు నెలల వరకే ఉన్నాయి తర్వాత పాలు సరిపో తలేవని లాక్టోజన్ వాడేవారు ఒక్క డబ్బా ఐదొ ఉంటది ఆ త్రీ డేసో ఫోర్ డేసో వచ్చేది అది ఒక ఏడు నెల్ల వరకు వా డిన అట్లనో ఇట్లనో ఎంత ఇబ్బంది అయినా కూడా ఆమెకు తీసుకొచ్చి మరీ పెట్టేది వాళ్ళు డాడీ అది ల్యాక్టోజ్ అని వాడడం స్టార్ట్ చేసినా నాకు పాలు తాగడం తగ్గిచ్చింది ఆమె
అంటే డెలివరీ ఎందుకు అంటే మీకు పాలుల్లేవ్ వా
అహా లెవ్వు
ఎందుకు ఉంటాయి కదా పిల్లలు పుడితే పాలు
ఆ అప్పుడు డెలివరి తర్వాత బ్లడ్ ఎక్కిస్తే ఆ ఉండవట పాలు
అంటే మీకు బ్లడ్ లేదు అప్పుడు
ఆ లేదు
మీకు బ్లడ్ ఉంటే మీ పాపకి పాల ద్వర కూడా వస్తుది క బ్లడ్ ఊ మ అది ఇప్పుడు పాప బర్రె పాలు తాగుతుందా ఇగ
ఆ ఈ ఎప్పటి నుండి ఎనిమిది నెలలు ఉన్నా కానించి ఎ బర్రె పాలే పడతాన్న
ఉహు
గదే తగ్గుతుందాయే
హ హ మా పాపకి పాలు బంద్ చేద్దాం అంటే సుక్కలు చూపెడుతాంది కాను నాకు
ఆ యూట్యూబ్ లా కొట్టి చూడు అది పిల్లలతోటి పాలు ఎట్ల మానిపించాలని
ఆ నేను చూసినా ఆ సార్ చెప్తాండు మన కాడా ఉంటే పాలు చీ చీకుతనే ఉంటారట అయ అతమ్మకాడ వాళ్ళ కాడ అమ్మకాడ అట్లా పనుకోబెడితే పాల్ జీ కదట ఆ డబ్బా పాలే తపియాలి అంట
సరే అండి మా టైం అయిపోయింది రేపు మార్నింగ్ కాల్ చేస్తా మళ్ళీ
ఆ
న బ న కొ